హలో ఆ ఆక్క
ఆ చెప్పురా
మ్ షాపింగ్ గురించి మాట్లాడుతున్నాం అయితే
ఆ
యాంటీ అక్క షాపింగ్కి వెళ్తారా లేకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటారా
ఆన్లైన్ లో ఆర్డర్ అంటే నాకు
ఆ అట్లయితేనే తొందర తి కోవచ్చు కరెక్ట్ సైజ్ చూసుకోవచ్చు
అవును
ప్లస్ ఇంకా మనం అడిగినంత ఇంకా బేరం కూడా ఆడొచ్చు గర్ల్ సన్నా క నర్మల్
ఆ
ఇంకా స షాపింగ్ మాల్స్ లో అంటే అడగలేం గానీ మాల్స్ లోలో ఫిక్స్ రేట్ ఉంటుది ఇట్లా స్ట్రీట్ మార్కెట్ గానీ లేదంటే ఇట్లా వెల్తే అడగవచ్చు మనం
ఉ అడగచ్చు మరి ఎందుకంటే అన్ని షా అన్ని వరసగ ఉంటాయి కవట్టి ఒకరి దగ్గర తక్కు ఒక్కకరి దగ్గర ఎక్కువంటే ఆ మమ్మీ అందులోకి పోతామని అంటే, ఆ సరే సరే రండి ఇస్తాం అని అట్లా ఇస్తారు అన్నమాట ఇక అట్లుంటది ఇక ఏ దేంట్లోనైనా అ ఇప్పుడు మనం షాపులు బట్టలలకు వెళ్ళినా లేదంటే లేదంటే మనక ఏమైనా కావాల్సిిన ఏమన్నా కొనుక్కున్నా కూడా దేనికి నా సరే మనం వేరే షాప్ లో పోతాం అన దా దాంన్ని మేము తక్కువకి ఇస్తాం అది ఇదన్న మాట్లాడతారు కదా
కనీ మా మాడతో అబ్జెస్ ఇ బట్టల దగ్గర లేంద ఏదైనా యాక్సెస్కిరీస్
ఉ అదదే కమ్మలు మనం ఏమనా రబ్బర్ వ్యాన్స్ నెయిల్ ఫాలష్ ఇట్ల ఉంటాది కదా డ్ల పెెండు అలాంటి వాటికి ఇగా ఇట్లాంటివి ఇగా మనం ఎక్కవ తీసుకునేది గవ్వే ఇగ
ఆ
కాబట్కి ఏదో చూసుకుంటా కొసరి కొసరి తీసుకుంటా ఉండ
తక్కువ ఇంకా మళ్ళీ అడిగినదంటే సాటిస్ఫేక్షన్ అసలే ఉండదు మనం అడిగిన దానికి ఇస్తే ఇం ఇంకా తక్కువ కడుగుతయిపోం
అవున అవును అది కరెక్టే ఇంకా మా ఇంటికి వచ్చిందాంక అబ్బా ఇంతకరగనా ఇంక కొంచెం తక్కువ క అడిగితే ఇచ్చేవాడే ర
ఆ అవును అవును మన ఒకక్క ఎగజప్ వాడు ఒక రేట్ చెప్తాడు మనం మనం ఒక రేట్ చెప్పినక సరే అని ఇచ్చేస్తే ఇంకొంచెం తక్కువ అడితే బాగుంద అనిపిస్తుంది అ
అవునుగాదు అంతే మనం తీసుకు
ఆ ఇదైనా అంతే అంత ఈసం
ఉ
డ్రెస్సెస్ వేసుకుంటారు అక్క శారీస్ పెట్టుకుంటారు
శారీస్ నాకు ఎక్కువ కట్టుకోరాదు
అవునా
నేను ఏమైనా డ్రెస్సులు వేసుకుంటా లేదంటే అతనే ఏమో మనగన్నా ఎక్కువ నైట్లే ఇక మనం ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళిననికి
ఫంక్షన్స్కి ఇక్కడైనా మరి ఫంక్షన్స్కి వెళ్తే మ్యారేజెస్ లోని ఫంక్షన్స్
ఫంక్షన్లు కూడా కొ నను బోను మత్తం ఉంటదిగా మత్తమునే చూసుకుంటది అన్ని ఒకవేళ పో పోవాలి అని అనిపించింది అనుకో పోయి విన్నా అనుకో పోతే మా అత్తమ్మని అడుగు చీర కూడా
ఆహా ఉహు
సుకోడానికి రాదు డ్రెస్లు అయితే వేసుకుంటా ఇక ఇంటి దగ్గర ఉన్నప్పుడు నైటీలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డ్రస్సులు ఇట్లా అన్న వేసుకుంటా గానీ చీరల విషయానికి వచ్చే చాలా చీరలు ఉంటాయి మళ్ళా కొను కొడమయితే కనపడదు అవును కుంటూనే ఉంటా
ఉ అంతే మనం అవు వేసుకునేది ఒక్కసారిగాని ఉండాలి వనకి నచ్చ వచ్చింది అంటే కొనుకోవాలంటే మనము అ వేసుకున్నా వేసుకోకపోయినా మంచిదే కొనుక్కకోవాలి ఫస్ట్ అఫ్ ఆల్ ఏ అది వేసుకోవడం వేసుకోక పోవడం తర్వాత కానీ
ఉహు ఉ
ఉన్నా ఇంకా ఇంకా కొనాల అనిపిస్తుంది అసలు ఏం లేవు అనే ఫీలింగ్ వస్తుంది
అవును ఇక మనం ఎ కొ కొనేదంటే పండుగలకి ఏ ఫంక్క్షన్ల కి కే ఎక్కువ ఇగా పండగలలో పండుగ ఎప్పుడు ఏమున్నా బతుకమ్మ పండుగ ఎక్కువ పండగలలో పండుగ అంటే ఇక లేదంటే ఫంక్షన్స్ కంటే మనం ఏదన్నా ఇగ బయట ఏమన్నా ఉంటే ఇక పోవడానికి అయితే పెళ్ళిళ్ళు అలాంటివి అయితే
ఇ ఇంట్లో దగ్గరున్నాం ఇంట్లో వాళ్ళ పెళ్ళికి తీసుకు కుంటాం లేదంటే ఫెస్టివల్స్ ఆ ఫెస్టివల్స్ కూడా దసరా ఇది దసరానే పస్తుంట అన్ని ఫంక్షన్స్ పిలుసుకోలేం కదా
మ్
మ నార్మల్గా అంటే ఏదో ఒకటి షాపింగ్ చేస్తా ఉంటాం గానీ నార్మల్ వి అట్లా సారీస్ గ్రాండ్ ఏమన్నా ఫ్రాక్స్ గానీ ఆఫ్ శారీస్
అవును
మ్
మాట వింటది
మ్
నువ్వ అట్టుకుంటావా చీరలు
మ్.. హుమ్.. లేదక్క ఎప్పుడో ఇ మ్.. బాగా తగ్ య అన్నయ పెద్దమ్మా వాళ్ళ కొడుకు మ్యారేజ్ కి అంత కట్టుకుంటా అంతే ఒక టూ టైమ్స్ ఏమో కట్టుకున్నా అంతే
మ్ అదే మ్ కొంతమంది బానే అలవాటు ఉంటది
ఆ.. అవును వాళ్ళు ప్రతి చిన్న ఒకేషన్ కి ఇట్లా శారీసే కడతారు నార్మల్గా టెంపుల్ కి వెళ్ళి నా కూడా
ఊమ్
ఇక టెంపుల్ కెళ్తే మాత్రం ఇక చూడలె ఆ కుర్తా సెట్స్ లేదంటే టాప్సస్ పోనలుకు
అవును
మ్ జీన్స్ వేసుకుంటా ఆ ఇంట్లో ఎప్
జీన్స్ ఏం వేస్స్కోన్ న్తెటీలె నెనె ఎస్ కు డ్రెస్లయిన ఎస్ కు టా అంతే ఇక అవి రెండే ఇంక జీన్స్ ఏం వాడన్నెన్
మార్కెట్ కి మీరే వెళ్తారా లేకుంటే కూరగాయలు నువ్వె తీసుకచ్చు కుంటారు
టూర్ కాబట్టి మాకు ఇంటి ముందుకు వస్తాయి కూరగాయలు ఏవైనా మాకు చ బాగా పండుతాయి ఇక్కడ ఒకవేళ లేదు అనుకుంటే మేము ఇగ హు మబ్బు కెళ్ళి తీసుకొచ్చుకుంటాం మాకు దగ్గరనే కాబట్టికి ఇగ అక్కడి కెళ్ళి య తీసుకొని వస్తాడు
హ్
నేనేం వెళ్ళను ఈ ఈయన ఇగ మా హస్బెండ్ వెళ్తాడు అంతే ఇగ హ్ హు నేనుఅలా ఏ ఇగ చిన్న చిన్న అవి ఇవి కూరగాయలని ఆటికి ఈటికి అట్లాంటి వాటికి మనం కిరాణం సామాను ఐనా ఏదైనా మనం ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా మొత్తం ఇగ ఆయన చూసుకుంటాడు కాబట్టికి ఇగ నేను ఏం అంతగానం పటించు కొన్ని ఏమైనా ఇంట్లో వరకే నేను ఇగ
ఇంట్లో అయిన ఇంట్లో వర్క్స్ మా మీక అంతా టైమ్ అయిపోతది ఇగ వాళ్ళకి అప్పుడప్పుడు ఇప్పుడు హోమ్వర్క్స్ హోమ్వర్క్స్ వాళ్ళు చేసుకుంటార మీరే చేపిస్తారా
హ్ వాళ్ళే చేసుకుంటారు హోంవర్క్స్ ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి ఇగ రాగానే ఇగ స్నానం చేసుకుంటారు చేసుకోని ఏమైన్నా తినాలనిపిస్తే తింటారు తర్వాతకి హోమ్వర్క్స్ చేసుకుంటారు ఇగ
ఆ
పాడుకుంటారు కొద్దిసేపు ఇక పండుకుంటే కతం ఇగ
వాళ్ళకి షాపింగ్ ఎట్లా మీరు తీసుకొని వెళ్తారా
ఇగ వాళ్ళకి కావాల్సుకు వాళ్ళకు బట్టలు గనుకా కావాలి అని అంటే ఇగ తీసుకొని వెళ్తాం ఇక నా విషయానికి వస్తే మాత్రం నేనైతే ఇగ ఎక్కువ పోను అన్నయ్యనే తీసుకుంట్టడు ఏవి కావాలన్నా కూడా
ఆ
హ్
ఇగ వాళ్లే తీసుకుంట్టర అక్క వాళ్ళకు నచ్చితే మేము తీసుకుంటామని ఏమనా చేస్తారా
వాళ్ళకి ఆ అంటారు అట్లా కూడా అంటారు హు తీసు
చూడగానే నచ్చు అదే కావాలి అని చేస్తారు
అవును అదే కావాలని అంతగానం ఎమ్ అనరు ఒకవేళ అది కావాలన్నరనుకో అనుకో అది మంచి తినేది కదా ఇంకేదైనా నచ్చితే తీసుకోవాన్నరనుకో మళ్ళ వేరే వాళ్ళ సెలెక్ట్ చేసుకుంట్రారు అ కాగానీ నా చదవే కావాలని అన అైతే ఏమనదు
ఆహా
ఆ ఇంకా ఇప్పుడు నేను చెప్పినట్టు చే లేగాని ఇక నాకు అదే కావాలి ఇదే కావాలి అని ఇట్లా ఆర్గ్యుమెంట్స్ అట్లా చేయడం అట్ ఇట్లా అ లేముండదు ఇక ఏం కావాలన్నా ఏం చేయ్యాలన్నా వాళ్ళు ఏమన్నా తినాలన్నా ఏం చేయాలన్నా ఇక వాళ్ళు అడుగుతారు ఒకవేళ వద్దున ంటే సప్పుడ కూక్కుంటారు ఇది కొనద్దు ఇది తింటే మంచిషది అది ఇది తీసుకోవద్దు ఇది కొనుక్కోవద్దు అంటే ఇక ఏం పట్టించుకోరు ఇక
అలానే ఉండాలి కొందరు ఉంటారు మాకాదే అవ్వదా సరే పోవాలిండి
అట్ల ఏంయరు ఇద్దరు ఇ ఇద్దర ఇద్దరు కూడా అట్లా ఏం చేయ్యరు ఇంకా పెద్ద ఆయన తే తినడానికి మీ దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండంది ఫస్ట్ కొన్నది తినడానికి కూడా ఉంటది ఇక కొంచెం తింటాడు కొ కొన్న దానికంటే ఇ అడిగినందుకు కొ అ అక్కడవాడ చిన్న ఆయన అయితే ఆయన ఆయన
కొంచం ఇ చిన్నోళ్ళ కట్లనే ఉంటాయి ఇంట్లోవి తిినన్నారు కాగాని బయట మంచి అని తింటాం కినా అంట సరిగా వరకనా
అవును కనీనే దసలుకి పోనీను అంటే అప్పుడ ఎప్పుడో ఒకసారి అట్లా బయట ఏవణ
ఆ బయట బిర్యాని శివన్ ఏం కాదని ఆ చిప్స్ ప్యాకెట్స్ లేదంటే చాక్లెట్స్ అవి మాత్రం అస్సలుది ఏంటి
హ ఇక వాళ్ళకి బిర్యానీ అలాంటి ది కూడా ఎక్కువ నేనే ఒక వెళ్ళి నే ఇంట్లో తీసుకొచ్చ వచ్చి నేనే చెప్స్తా మీరుది కూడా అండి లేదంటే మీరు నాకు హెల్ప్ చేయండి నేను చేస్తా అప్పుడు మీరు తినండి అంటే సరే అంటారు వాళ్ళు తింట ర నాన్ వెజ్ మంచ చిిన తింటారు కానీ ఇక బయట నుంచిళ్ళ అంటే బయట మనం పోయి ఇట్లా షాప్లా ఇట్లా మనం రెస్టారెంట్లలా అట్లా తినడం అనేది ఏమి ఉండదు
ఆ
ఇక నేను ఈ వద్దులేయంండి అనింత ఇంలోనే తీసుకుందామంటే అట్ల్యా
ఆహా
ఇంకా ఈ మధ్యలో ఏమన్నా షాపింగ్ చేసారా మీరు
ఈ మధ్యలో అంటే ఇక ఆన్లైన్ లో అప్పుడప్పుడు చేస్తా ఉంటాను ఆఫ్లైన్ అంటే ఓన్లీ ఎప్పుడు ఒకసారి వెళ్తా
మన బయట కంటే మర బయట మనకి నచ్చిన తీసుకోవచ్చు ఆన్లైన్ లో కూడా కొన్ని తక్కువకు వస్తాయి అట్లా అంటారు కదా
సరిగ్గా రాదు మళ్ళీ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటా ఉంటంది
సరేలే మరిగా
ఓకే అబ్బా
ఆ సరే